ఆ చెప్పండి
హలో ఏం చేస్తున్నారండి
నేనా అండి ఇప్పుడే బట్టలు మరత పెడుతున్నా మార్నింగ్ బట్టలు విండేసినా
ఓకే లంచ్ చేసారా అండి
ఆ చేశానండి
ఏమైన్నా జాబ్ చేస్తారా అండి మీరు లేకపోతే ఇంట్లోనే ఉంటారా
ఆ జాబ్ ఏం చేయనండి ఇంట్లోనే ఉంటా ఖాళీగా ఉంటా ఇంట్లో పనులు చూసుకుంటూ ఉంటాం
ఇప్పుడు ఇవాళ లేటెస్ట్ వచ్చిన మూవీస్ ఏమన్నా చూసారా అండి
ఆ మొన్న మూవీ అని అంటే అంత ముందు ఒకసారి ఆ మస్తుత్ ఎంజాయ్ చేసిన మూవీ వచ్చి సంక్రాంతి అండి ఆ తర్వాత మళ్ళా అంత ఎంజాయ్ చేసింది అయితే మొన్న చిరంజీవి సినిమా ఒకటి వచ్చిద కదా చిరంజీవి వెంకట్ సినిమా శివశంకర వరాప్రసాద్ ఆ అవునండి అవునండి
అదే మన శంకర ప్రసాద్ గారని ఈ ఇయర్ లో తీసారా అసలు బాగుంది అసలు సినిమా మీరు చూసారా
ఆ చూసామండి చాలా బాగుంది మా ఫ్యామిలీ మొత్తం చూసాము అసలు ఫుల్ ఎంజాయ్ చేసినాం అసలు చాలా రోజుల తర్వాత చనా మంచి సినిమా
అవును సంక్రాంతికి కొత్తగా చిందండి ఈ సినిమా ఇందులో నయనతార ఉంది వెంకటేేశ ఇంకా చాలా మంది ఉన్నారు కొత్త కొత్త యాక్టర్స్ కూడా వచ్చారా సెలిమ్ లో కూడా
ఆ అవునండి అవునండి నేను కూడా చూసాను మస్తు ఎంజాయ్ చేసినాం అసలు చెప్పాలంటే చిరంజీవి వారయితే ఎంత బాగా చేసింది అంటే అంత కామెడీ టైమింగ్ అది తర్వాత ఇంకా వెంకటేష్ వాళ్ళు ఎంత ఎక్సలెంట్ అంటే అసలుకి సూపర్ ఉంది సినిమా
అవును అనిల్ రావిపూడ అని అనిల్ రావిపూడ అని దర్శకుడు దర్శకత్వన్ని బానే చేశారు అసలు కామెడీ బాగుంది
అవునండి చాలా బాగున్నది కామెడీ టైమింగ్ అన్ని బానే ఉన్నాయి మళ్ళీ ఇంకా మీకు గుర్తుందా అండి సంక్రాంతి చూసింలో మీరు
అవును వెంకటేష్ దిగారా బాగుంది అది కూడా బాగానే
అందులో వాళ్ళ కొడుకు క్యారెక్టర్ చేసినాయన కూడా బాగా తమాషా చేసి
బాబ్లుు ఏదో పేరు ఉందా అసలు బ బాబు పేరు నిక్ నేమ్ బబ్లు ఇది ఉంది
ఆ అవునండి ఆ బాబు గాని అంత అసలు ఎట్లా మాట్లాడుతాండి అంటే ఆ మాటలు ఆ డైలాగులు అసలు యాక్చువల్ గా సంక్రాంతి సినిమా అసలు ఆ అబ్బాయి మాటలతోట కొంచెం హైప్ అనిపిస్తుంది నాకైతే
అవునండి అసలు బాగానే అల్లరి చేసుకుంటేనే బాగానే అసలు ఈ వయసులో పిల్లవాడ అంత డైలాగ్స్ అయినా ఇప్పుడు మనం ఏమన్నా కామన్ గా గుర్తు చేసుకొని మాట్లాడాలన్నా కూడా ఇప్పుడు మాట్లాడింది పది నిమిషాలకు మర్చిపోతాం అట్లా అంటిది అబ్బాయి అయితే మస్తు యాక్ చేసిండ అసలు ఎంత ఎంత పెద్ద డైలాగ్స్ మాట్లాడిండో అసలు ఆ ఏజ్ లో మనం అట్లు ఉండనే ఉండదు బ నేనైతే ఎట్న ఉండే ఇప్పుడైతే ఇప్పుడున్న జనరేషన్ వేరు అసలు ఇదివరకు జనరేషన్ అంటే ఇప్పుడు జనరేషన్ అసలు వేరే మొత్తం
యాక్చువల్ గా మన జనరేషన్ కున్న ఈ జనరేషన్ కి చాలా తేడా ఉందండి ఎందుకంటే అప్పుడు మనం ఒక భయము ఒక విధేయత అవన్నీ ఉండేది ఇప్పుడు జనరేషన్ ఏంటంటే పిల్లలు ఆ భయం లేదు ఏది లేదు అసలు చెప్పాలంటే చాలా అంట చాలా తేడా ఉంది అప్పుడు పేరెంట్స్ కి పిల్లలు చాలా భయపడేది అమ్మ నాన్న అంటే చా భయపడేది ఇప్పుడు పిల్లలు అలా కాదు కదండి అసలు రెస్పెక్ట్ లేదు ఏది లేదు అసలు చెప్పాలంటే అప్పటికి ఇప్పటికి నక్కకి నాలోకానికి ఉన్నంత తేడా అండి
అవునండి ఇప్పుడు ఉన్నళ్ళ జనరేషన్ కాకపోతే కొందరు పిల్లలు వెరటీ ఉ కొందరు పిల్లలు కొంచెం వినటట్లేరు ఈ జనరేషన్ లో కొందరు షార్ప్ ఉండారండి ఎందుకు చాలా మంది చూసిన చాలనా మటుకు షార్ప్ ఉన్నారు కానీ సినిమాల అయినా ఉత్తగా ఏదైనా జంటలు చేయాలన్నా కూడా చనా హుషారు ఉంటను ఒక్కొక్క పిల్లలు ఇది ఇది వరకు వేరు ఉండరుగాని ఇప్పుడైతే కొంచెం ఆ హుషారుగానే ఉన్నారు కొంత పిల్లల అయితే అందుకే చెడిపోతున్నారు ఇక ఈ ఎప్పుడు సెవెంటీన్ ఎయిటీన్ ఎయిజ్ వచ్చేవరి పిల్లవాల అయితే ఇక డ్రగ్స్ అని అవని ఇవని తీసుకుంటున్నారు మందు అని అట్లా వేరు ఉన్నారు వాళ్ళు చెడు వేసం తీసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడున్నట్టు లేదు అసలు ఇది వరకు ఉన్నోరు
కానీ య ఆ ఎన్ వెనుకట అయితే ఎంత బాగుండేనండి ఆ పద్ధత్ భతులు గాని ఆ సాంప్రదాయాలు గాని పెద్దల మర్యాద గాని అసలు చెప్పాలంటే ఇంకా మనము ఏ విధంగా పెరిగినమో మనము పిల్లలకు కూడా ఆ విధంగా మనము అమ్మ ది అమ్మ ఆ మర్యాద గాని పెద్దల సాంప్రదాయాలు గాని ఎన్ అన్ని చెప్పాలండి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పిల్లలకు అసలు ఏం పట్టించుకనే పట్టించుకోవట్లేదు పండగ వచ్చిందంటే ఎన్ ఎంత సంతోషం అయ్యేదండి ఒకప్పుడు మన అమ్మమ్మ వాళ్ళింటికెళ్ళిన నానమ్మ వాళ్ళింటికెళ్ళినా అస్ సంతోషాలు అసలు అసలు పిల్లలు అయితే మనం ఏ విధంగా సంతోషం వడ్డమొ ఈ విధంగా ఇప్పుడున్న పిల్లలకు మాత్రం ఆ విలువలు తెలియట్లేదు మెయిన్ గా మెయిన్ గా ఫ్యామిలీ విలువలు తెలువట్లేదు అసలు పిల్లలకు ఫస్ట్ నేర్పి చెదే పద్దతి ఏంది అంటే ఫ్యామిలీ విలువలు తెలుపు చెప్పాలండి చెప్పాలి మళ్ళీ కష్టపడాలని చెప్పాలండి
ఇప్పుడు కష్టం ఇప్పుడు కష్టం విలువ తెలుస్తానే వాళ్ళు ఫ్యూచర్ లో అనేది బాగుపడతారు కదండి ఇప్పుడు అట్లా లేరు జనాలు తల్లిదండ్రులు ఫస్ట్ గా మెయిన్ గా చెప్పాలి కరెక్ట్ గా ఇది కాదు అది కాదు అని పద్ధతి చెప్పాలి ఇప్పుడున్న తల్లిదండ్రులు అలా లేరు వాళ్ళకు జెప్ జాబ్సి వాళ్ల జాబ్ చూసు కుంటున్నారు పిల్లని వదిలి పెడుతున్నారు వాళ్ళు ఖరాబ్ అయిపోతున్నారు ఎవ్వలు మాట ఎవ్వలు ఇనేటట్టు లేరు ఇపుడు జనరేషన్ నాప
అవునండి అదే జరుగుతుంది కానీ ఇప్పుడు కొంచెం పిల్లల్ని కూడా గమనించాలే పిల్లలు లే ఏం చేస్తున్నారు అసలు ఏంది అని ఇవన్నీ గమనించాలి గాని మనం ఉన్నప్పుడు ఈ ఫోన్ లు ఇవన్నీ పెద్ద పె ఇన్స్టాగ్రామ్ ని పెద్ద పెద్ద యాప్స్ అని ఏమి ఉండేనండి ఏమ్ ఉండకా పోయేది చిన్న డబ్బా ఫోన్ ఉండే మనం ఏదైనా కూడా ఆ సంతోషమే వేర్ అండి అసలు ఇప్పుడున్న జనరేషన్ కు అయితే అసలు ఏ మాట్లాడటట్టే లేదు హద్దు పద్దు లేదు ఏది లేదు
అప్పుడే వేరేటి అయినా అప్పుడున్న ఆటలు వేరు అప్పుడున్న తిరుగుడు వేరు అసలు అప్పుడున్నప్ బంధు బంధువులు వేరు మన్ మనస్పర్దాలు వేరు అన్ని వేరండి అప్పుడు ఇప్పుడు ఎట్లా అయితే బంధువులలో కూడా చానా తేడా తెలుస్తుందండి అప్పుడు అంటే వేరు ఉండే అసలు ఆ ఎనుకటి కాలంది నయమ్ అంటున్నారు ఇప్పుడైతే అసలు
నాకైతే వెనకటి పద్ధతులు వెనకటి మనుషులు వాళ్లయితే అసలు చెప్పాలంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతోటి స్పెండ్ చేసినంత టైం కు అయితే ఎంత హ్యాపీగా అనిపించేదో కానీ ఇప్పటి పిల్ల తాలు ఇప్పటి వ్యవహారం చాలా డిఫరెంట్ అండి అప్పటికి ఇప్పడికి పోల్చుకుంటే కానీ మనం కూడా మనం కూడా మన పిల్లలకు విలువలు నేర్పించాలే పెద్ద పెద్దలతోటి ఏ విధంగా మాట్లాడాలి సాంప్రదాయాలు మనప్ పద్ధతులు గాని మన పండుగల విష విశేషాలుగానే
అదే అండి ఫస్ట్ మెయిన్ థింగ్ ఆ పెరెంట్ ది అమ్మ నాన్న దానని వాళ్ళకాడ నుంచే వస్తది కదా అండి ఏదైనా నేర్పే పద్ధతి అనేది సాంప్రదయాల అని వాళ్ళ కాను నుంచి వస్తేనే కదా పిల్లలకు అర్థమాయేది వాళ్ళ మెయిన్ థింగ్ వాళ్ళు చెప్పాలి కరన్ ఇట్లా కాదు అట్లా అని చెప్తేనే పిల్లలని ఇప్పటి నుంచి సదురు పటుకుంటూ వస్తనే ఉంటారు అదే నువ్వే నీ జాబు నువ్వే ఏంటిది అని ఇట్లా పోతా ఉంటే పిల్లలే ఎట్లా ఎదుగుతారు వాళ్ళకి ఏం అర్ధం అయితది అవుతుంది మనీ వాల్యూ తెలువాలు అసలు మెయిన్ థింగ్ మనీ గ్యారేట్ తెలుస్తే వాళ్ళు ఎట్లా సెటిల్ అయితారు వాళ్ళు ఏంది అని వాళ్ళకు వాళ్ళు ఆలోచన వచ్చేటట్టు ఉంటే ఆలు సెట్ అయితారుండి మనం కరెక్ట్ లేకపోతే వాళ్ళని వాళ్ళని అనువుడు కూడా తప్పే లేదు లేగాని మనం కట్టు ఏద చెప్పుకోవాలి ఏదైనా
అవునండి మన చేతిలు మన చేతి లో కూడా ఉందండి కొంచెం ఎందుకంటే పిల్లల్ని గమనించాలి పిల్లలు ఏ విధంగా ఉన్నరు చదువులలో ఏ విధంగా ఉన్నారు అవన్నీ గమనిస్తూ ఉండాలి కానీ మనం వదిలేస్తే పిల్లలు వదిలే మన చేతుల నుండి చేజారినట్టు
ఉం చాలా మట్టుకు చూసారండి ఇప్పుడు నా పేరెంట్స్ ఎట్లా అంటే వాళ్ళ జాబ్స్ ఏందో వాళ్ళు ఏందంటే సంపాదించాలి సంపాదించి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనుకుంటారు కానీ మెయిన్ తింగ్ ఎందంటే పిల్లల్ని పట్టించుకుంటులేరు పిల్లలు ఏమయితాళ్ళు అసలుని ఆలోచిస్తలేరు అసలు మెయిన్ థింగ్
అదే అండి వాళ్ళు కూడా వా అదే అదే అండి ఇక వాళ్ళు కూడా ఇగ టైం చూసుకోని వాళ్ళు కూడా పిల్లల తోటి వ్యవహరించడం గాని అవన్నీ చే చేస్తే వాళ్ళు కూడా ఇగ పిల్లలు కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటది గానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారండి వా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ కట్ట కట్టుకునేవి వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ ఒత్తిడిల కారణాల వల్ల కూడా ఏం చేస్తారండి ఏం చేయలేకపోతారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే వాళ్ళు కూడా చాలా మంది
ఉం ఆహా నేను వాళ్ళు సంపాదించాను నువ్వు సంపాదించి పక్కకి పెట్టారు అట్లా అంటలేదండి వాళ్ళు సంపాదింస్తే నే కానీ పిల్లలకే వస్తది కాదంటలేను కాని ఏందంటే అర్ధంయ్యేటట్టు ఇప్పుడు ఏ ఏ ఏ ఫ్యామిలీకి ఉంది చెప్ పనండి రిచ్చి పూలుట్ల అయితే పూర్ న విలువల వాళ్ళ ఫ్యామిలీనే తెలుస్తుందండి ఇప్పుడు వాళ్ళకి ఏందని ఫ్యామిలీలలో ఉంటేనే తెలుతాంది ఇప్పుడు రిచ్ గ ఉన్నోల్ల దాంట్లో ఏందంటే పైసలు ఉండే అయిపోతుంది పాడే అయిపోతు అని అట్లా మాట్లాడతారు అదే పే పేదింటి ఇంట్లో ఉన్న పిల్లల్ని అడిగితే వాళ్ళకి ఏందని చెప్తారండి వాళ్ళు ఎట్లున్నది ఇట్లు ఉన్నది మా అమ్మ నా ఇ చేస్తున్నారు మేము మేము కష్టపడాలి అన్న మాట పేదోళ్ళు ఇంట్లో వస్తంది అసలు ఇచ్చిన అ మాట అయితే ఇంత మాట పద్ధతి విధానం లేదు కరెక్ట్గా ఏది లేదు వానికి
అవునండి మీరు కూడా చెప్పేది కూడా వాస్తవమే కాని ఇంగ పేరెంట్స్ కూడా కొంచెం గమనించుకోవాలి
నాకు వెలిసిన మట్టుక అయితే ఆ నాకు తెలిసిన మట్టుకైతే పేదోని ఇంట్లోనే తెలుస్తుందండి ఇప్పుడు ఏదనేది బాధైనా కష్టమయినా పైస విలువైనా వాని ఇంట్లో నుంచి తెలుస్తుంది అసలు రిచ్ ఉన్న ఇంట్లో నుంచి అసలు ఒక మాట గూడ రాదు పిల్ల గాల్లు ఎడికిపోతాల్లు ఏంది ఈ అన్నీ కనీసం చూసుకునేటట్లు లేరండి ఇప్పుడు అట్లు ఉన్నది ఫ్యామిలీలల్లో
ఉన్నది కాని ఇక వాళ్ళు కూడా ఇగ తెలిసొచ్చిన రోజు వాళ్ళు కూడా ఇంక వాళ్ళ పిల్లల మీద ఆ
గారాభం మెయిన్ థింగ్ గారభం చేస్తున్నారండి అసలు ఈ రోజులలో గారాబం చెయ్యొద్దు వాళ్ళకి విలువ తెలివాలి పైసా విలువ తెలవాలి కష్టం విలువ తెల్వాలి
అవునండి సరే అండి ఇంక ఉంటా